హలో ఏం చేస్ తారు
కాళిగానే ఉన్న
మధ్యాహ్నం అన్నం దిన్నవా
తిన్లే ఇంకా తినబుద్ధిగాట్లే ఏమైందే
ఎందుకు జరవచ్చిందా.
ఏ లేదు ఇంతసేపు కంకే దిన్న. ఇగ తినబుద్ధి కా త్ర్వాత దింటా
అవునా బుక్స్ కొనుక్కున్నావా నువ్వు బుక్స్ కొన్నావా నువ్వు
నాయగ ఆర్థమెటిక్, రీజనింగే ఉన్నాయి.
అవునా మీగిల్నై గోన్లే
మీగిల్నాయ్ రెండ్ ఒక మీ తి మీగిల్నాయ్ ఎంతఉండ్ ఇంతకు ముందు అంటే గ్రూప్స్ కొన్నది. తెలంగాణ హిస్రీ, ఇండియన్ హిస్రీ ఉన్నది. కానీ అది ఒకటి మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది. ఎన్నీ నిస్టూలూన్నది.
తెచ్చుకోలేదా. మీ ఫ్రెండ్ కానించప్పుడు. షాప్ లో పెట్టామని చెప్పినావుగా.
ఆ ఇంకా మల్లా నేను బోలే ఇగా మబాద్ అప్పట్నుంచి.
మార్నువ్వు నాకు చెప్తే మా అమ్మోలనన్న దేమ్మని చెప్దును గదా.
ఇగ మళ్ళమె ఫోన్ చేయ్యాల, మళ్ళ మీ ఓళకి అడ్రస్ చెప్పాలి, పెద్ద ప్రాసెస్ ఉంటది. ఇగ నిన్ మబాద్ పోయినప్డు తెచ్చుకోచ్చులే. అని ఇగా
తెేలేదయిగా
హ్మ్ ఏం జెత్తరు మరే
ఏం లేద్ ఇప్పుడే తిన్నా మా అక్కోళ్ళ ఇంటికి పోయి అన్నం తిని వచ్చిన. ఏసిర్రు తినబుద్ దిగాలే నేన్ దిననే తిననస్ సలు
ఏం మంటన్ దినామర్నువ్
తినను తి అంటే కష్టం. మొన్న మోన్ రీసెంట్గా అలవాటు అయ్యింది. అంతకు ముందు తినేదాన్ని కద్ అసలు చికెనే ఓన్లీ.
మంచిగా ఉంటాయి. మా టేస్ట్ లేదా
ఏ మంచిగానే వండిరు గానీ నేను తినను ఎక్కువ. వాళ్ళు ఎన్నీ గంటేలేసినా నేను తినేది రెండు ముక్కలే. సాంబార్ వేసిరి సాంబార్ బాగుంది
కొంచెం సామూస్ందిరుపోయిన మరి
సాంబార్ తోటి తిన్ని ఇకువ చేసుకొని
ఎఊర్లే రా మరి
ఉన్నారుార అంటే పెద్ద చేయలే వాళ్ళు కొంచెం చిన్ననే చేసిరు ఈరోజు అందరూ ఇదేరా లాస్ట్ డే కాబట్టి పెట్టుకోవడం
అండి చాలా మంది అండే పెట్టుకుంటారు కాబట్టి ఎవరు ఆడే కావచ్చు ఎక్కువ
దు అందరుూ ఈ రోజే పెట్టుకుంటారట
హ మీకు లేదా
మాకుప్పలమ్మనేది ఎల్లమ్ముంది
ఏ ఉంది
ఎలమ్మా
ఇ పో పెట్టుకుంట
మేము పోయిన సార్ పెట్టుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ పెట్టాం
అండవాడు ఇయర్ బై ఇయరా
స్టార్టింగ్ లోనేమో అంటే ఫస్ట్ స్టార్ట్ చేసటప్పుడు త్రీ ఇయర్స్ పెట్టాలి వర్సగా తర్వాత మనం మొక్కున్నట్టు వస్తుందా పిచ్చస్తు మూడు సంవత్సరాలకుక్కసారి ఐదు సంవత్సరాలకుక్కసారి మొక్కుతుంది
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారా
ఆ ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం మా పెద్దనాన్న ఈ సంవత్సరం పెడతాడు
వలది వేరు మీది వేరనా
ఆ ఆయన వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంటాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మాకు ఉన్నదని తెలిసినాక పెట్టుకుందాం అంటే మా పెద్దనాన్న పెట్టలే పైసలు ఇవయలేదు అప్పుడు మాకు కొంచెం ఇంట్లో బాలేకపోతే అడిగినము చెప్తే ఇట్లా ఉందంటా కదా అంటే ఏమో మీ అయనే నామ్మో అదిదే అన్నారు వాళ్ళు ఇక మాకు పట్టణాలు వెళ్ళామ అయితే మాకు చేత కాదని మొక్కుకొని మా అమ్మాయి ఏం చేసింది ఇక మవే సొంతంగా మేకని తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట అందరిని పిలిచి పెట్టినాము పెట్టినాక ఆ సంవత్సరం పెట్టినాక నెక్స్ట్ ఇయర్ ఆయన హట్ టాపరేషన్ అయింది అప్పుడక మా పెద్దమ్మ నేను దేవుని పెట్టుకుంటారని గుడి చట్టటు తిరిగి మొక్కుకొని వచ్చిందంట
వాళ్ళ అ మా అ మా అబ్బాలు ఉంటా ఇక్కడ లేద ఇ వాళ్ళకిడ
ఆ లేదు ఈ అక్కనే మా బబల్నే పెట్టింది అప్ప నుంచి పెడతారు
పూ మల్ల మీ మీ స్వీట్ టీ ప్రెగ్నెన్సీ ఏమన్నా
ఆ ప్రెగ్నెంటా వెయిపో ఎంతనో మొన్న శ్రీమంతం జేసీరుగా.
మ్మ్ హు పోలే మీరు
పరు మేము బోము మాట్లాడం
మాట్లాడట్లేరా
మా పెద్దనాన్న పెద్ద కూతురు ఫస్ట్ బిడ్ మనవరాల్దివాళ్ళ మనవరాల్ది ఫస్ట్ బర్డే ఎత్తే చెప్తే ఈ టైంకి అమ్మవాళ్ళు పోయి అన్నం తిని వచ్చిర్రు, వచ్చిందంట ఆమె మాట్లాడలేదట వీళ్ళు కూడా మాట్లాడలేదం ట ఆ సైలెంట్గా వచ్చిర్రు అయితే మొన్న శ్రీమంతం చేసిర్రు ఒక వన్ మంత్ అయింది. శ్రీమంతం చేస్తంటే మాకు చెప్పలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోయిర్రు. అ మా పెద్దమ్మ వాళ్ల ఫ్యామిలీ వాళ్ళు వోయిర్రు ఓహో మా అత్త కూతురు చెప్తే ఆమె అందరికి చెప్పంది నేను ఎట్ల వత్తా నేను రానని మా అత్త కూతురు అన్నదంట, ఆమె అటు సైడే ఉంటది వాళ్ళకి దగ్గరనే అయితే వాళ్ళకు చెప్పినావ అంటే వాళ్ళు నా మ్యారేజ్ యాక్సెప్ట్ చేయలేదు. నేను జెప్పలేదు అక్క అనన్నదంట
ఎవరి మ్యారేజు
ఇప్పుడామ లవ్ మ్యారేజ్ గదా చేసుకుంది మా ఫ్యామిలీ ఎవరం యాక్సెప్ట్ చేయలేదనమాట, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే యాక్సెప్ట్ చేసిర్రు వాళ్ళ వాళ్ళ సైడోళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు వాళ్ళ అమ్మ వాళ్ళ సైడోళ్ళు, ఆ మేం మాట్లాడం చెయ్యం.
పే ఏ పే ఉంటన్నం అయి వరంగల్ హైదరాబాద్ మీస్
హన్మకు హన్మకొండ అం ట
ఇద్దరానేనా
ఆ
ఏం జాబ్ చేస్తడు
తెల్వదు అసలాయన ఏం చేత్తడో గూడ తెల్వ అప్పుడు సెక్రటేరియాలో చేత్తాన్నాన్నరు ఆడ ఏత్తరు, ఈడ ఏత్తరు అన్నారు గాని ఏడు చేత్తడో తెల్వదు. క్లారిటీ లేదు అయిన మన మేమెందుకు కనుకుంటాం ఆమె నెంబర్ బ్లాక్ జేసినం మాకు ఫోన్ లో స్టేటస్లు ఏం రావ్. ఆ వాళ్ళ పెద్నాన్న పిల్ల వాళ్ళ పెద్దమ్మ పిల్లలతోటే మాట్లాడుతున్నారు.
ఎవరు లేరా మీ బదానా
బారనా ఇప్పుడు ఎవరు లేరు మధ్యాహ్నం అందరు పని పొయండు
మీరా ఉండేది ఇగ
ఉంటరులే ముసలోళు ఇంట్లలోనే ఉంటారు గానీ ఇగ ఎవరింట్లో వాళ్ళే కూలర్లేసుకొని కూసుంటరు సాయంత్రం నాలుగైతే,
మన సీనియర్ ఏమంటాండు
ఎవరు మా సైడున్నాయన
మీ వోలే
ఆ మ మామయ్య ఆ ఈన్నే ఉండాడు ఆయనకి పెళ్ళైంది కొడుకుగా
ఊహూ ఏం పనిత్రరనే
ఆయన హాస్పటలో డ్యూటీకి బొయేది ఇప్పుడు ఆరంపిగా తిరుగుతాండు ఊర్లోనే
ఆ ఆరెంటు వచ్చనిగి
ఆ అటు ముట్ల తండ సైడ్ పోతాండు ఎందుకంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్ డ్యూటీ చేసిండు కదా మ్మ్ అట్ల ఇట్ల చేస్తే ఎమౌంట్ వస్తాయని చేసిండు కాకపోతే ఇప్పుడు ఇల్లు కట్టిండు ఇందిరమ్మిల్లు ఒచ్చింది వస్తే వాళ్ళన్నలు . ఆయనే కట్టుకున్నాడు అల అంటే ఆయన సొంతగా కొన్న ప్లేస్ లో కట్టుకున్నడనమాట, మరి ఇప్పుడు డ్యూటీ బోతడో మరి అల్లనేజేతాడో తెలీదు.
మొన్న నేను చేనుకాడి పోతాంటే చేనకడ చేనకడ పొయ్యేసి అటు పోతాండు.
బ్యాగ్ పెట్టుకున్నాడు గదా బైక్ మీద
ఆ
బ్లాక్ కలర్ బ్యాగుంది గదా
అండ్ ఎండ మండుతండ సైడ్ పోతాండు
ఆ అడ్డే పో ముట్ల తాండ సైడే పోతడు
మై కొత్తదా మరే ఆ వర్క్
ఆ అయకొస్తదంట నేను చూపిచుకోను ఎప్పుడు చూపీల ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కృష్ణకాంత్ కదా.
ఆ
ఆ వాళ్ళ కాన్నే చూపిచుకునేది, ఇగ ఈనంక్కాడ ఎప్పుడన్నా బి పి చెక్ చేపిస్తా లేకపోతే ఆయన టాబ్లెట్ గావాలంటే గూడ అడగను కావ్యాకి ఏమన్నా గావాలంటే నిన్ననే ఒక టాబ్లెట్లు అడుకొచ్చింది గానీ పోము ఎక్కువ అడగం.
అంటే నేన్ చదువుకొనే బైపీస్ చేసిండు ఇంటరు
కాదు కాదు అసాన్ బై
అరే మరి ఎవన్న అవన్నీ చేయ్యంది మరవెట్ల తెలుస్తయి అంటున్నా
హాస్పిటల్నే ట్రైనింగ్ చేశిండు ఎమంట్రు రిసెప్షనిస్ట్ పోయి చిన్న మెడిసిన్స్ తెసుకొని ఇంజెక్షన్లు అన్ని అలానే ట్రైనింగ్ అట్లానే నేర్చుకున్నాడు అనమాట
మ్హ్ వాళ్ళ మమ్మీ ఏ ఉంటాంది మరి
లమ్మ గూడా ఇక్కనే హాస్పిటల్నే పనిజేత్తది స క్లీనర్
మ్ రోజు బాయి రోజ్ ఒత్తదా
ఆ రోజు బొయ్ రో
ఇ అంత ఫ మూ అ కొంచం ఫేమస్ ఇప్ప అంత ఫేమస్ లేది గదా
వరు ఫేమస్
వాలమ్మ
ఏం ఫేమస్
నాగమళ ఊర్లో ఆమె పేరు చెప్తే ఆమె అట్లా ఉండేది అంత లేదు కదా ఆవె అంటున్నా
అట్లే అయ్యా అంటేక అప్పుడు కొంచెం గొడవలుకి అంత చిల్లరి చిల్లర ఉండే గని ఇప్పుడు ఇక సిటీ పోయిన తర్వాత ఎట్లాంటంది ఇ ఆము ఎవరి విషయాలు పట్టించుకోకుండా ఆమె దగ్గర ఆమె చూసుకుంటా ఇ
అదే అప్పుడు ఏరనంటే ఆనే పేరు అనేది ఇంకా అదంటా చూసినాం హండ్రెడ్ డేస్ వర్క్ చేశ్నప్పుడు కూడా పెరెక్కు వుండేది
ఆ ఇప్పుడు ఆ వర్కులల్ల ఇగ ఆ వర్క్ కూడా వోట్లేదు ఏమైనా హాస్పిటల్ కనె
అద ఒక్ర మా అబ్బాయిత పక్కన కుసున్న ఏం అంత మా లైనాతనే
మ్ నీక తెల్వదు కదా ఎక్కువ పరిచయం లేదు కద
మ్
మ్ ఏంటి
క న అయన మాత్రం బలె చేంజ్ అయి న్ అప్పుడ్ ఎట్లొ ఉండెటోడు
ఆ ఎప్పుడో చూశినప్పటికి ఇప్పటికదు అప్పుడు లడ్డుగుండె బాగా
న గుర్తుపడ చెప్పంత మందిదతె
ఎంత పొడుగయననుకో ఎంత పొడుగున్నాడు
మ్
పెరిగింది అప్పుడిగా పోలీస్ జాబ్ లకు సంబంధించిన దాంట్లోనే పోయింది ఆయనకు గుడ అప్ప్డు
మ్
ఆర్మీ ఏదొ డిపా ఆ ఇంతకు ముంద అంటే అప్పుడు స్టడీ చేసినప్పుడు హైదరాబాద్ పోయిండు ఒక ఫోర్ మంత్స్ అట్లా
మ్
ఏదో ఆ ఏదో ఎగ్జామ్ రాసింది ఆర్ మీదో మరి దందో సంథింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా మావయ్య కొడుకు ఆయనె ఇద్దరు ఆన్నే ఉ కనీ రాలే అది క్వాలిఫై గాలే ఒచ్చశిండు వచ్చె నికి ఇట్లా ఎట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ పోతారు నయను కూడా అదే ఫీల్డ్ ల వోయిండు ఇక తర్వాత ఇక అట్లా పోయినాక ఇక డైటింగ్ చేశిండు ఇక మెయింటైన్ చేస్తే బక్కగా అయిపోయిండు అనమాట ఆ ఇంకా బక్కగుండే ఆ
సరే
ఆ సరే మరే, నాకు గుడ పని ఉన్నది.
ఊ చరే బాయ్.